హలో చేప్పు ఓయి చెప్పు
బాగున్నావా
బావున్నా ఏందిరా పక్కన సౌండ్ వస్తాఉంది
పక్కనా మా మ చిన్ చెల్లెలు మాట్లాడుతుంది
మాట్లాడతాందా
ఫోన్ మాట్లాడుతుంది ఆ చెల్లెలు
ఇంట్లో వాళ్తోన
ఆ ఇంట్లో ఇంకో చెల్లెలు ఆ చెల్లెలు మాట్లాడుతుంది ఆమె గెట్టి గెట్టిగా అరుస్తుంది అంతే నీక్కుడా ఇనిపిస్తుందా
ఆ బా గట్టిగా ఇనిపిస్తా ఉంది
మార్ అరుసరిసి పెడతది ఆ పాప అంతే మేము నిన్న పోయింటి నిన్న తీసుకొచ్చుకున్నాము ఆ డ్రెస్సులు అన్నీ
పండక్కా
ఆ వాళ్ళకు కూడా తీసుకొని వచ్చినాము అందుకే ఇంకా ఫోన్ చేసి అడుగుతూనే ఉంది రోజు ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారు ఇంటికి
అయ్యో
ఇప్పుడు బట్టలు ఎప్పుడు బట్టలు ఎప్పుడు తీసుకొని వస్తారు ఎప్పుడు వస్తారని అంటే నేను రాను మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అవ్వ అని అబద్ధం చెప్తు అ
ఓహో
అబద్ధాలన్నీ చెప్తున్నావులే నాకు తెలుసు అంటుంది
అయ్యో
ఊహూ
ఊహూ నువ్ మాట్లాడలా
నేను అదే నాకే నాకే ఇంతసేపు వాయిస్ మెసేజ్లు పెట్టింది
అయ్యో ఎన
నేను ఇప్పుడా మళ్ళీ మళ్ళీ వినిపిస్తలే రేపు కాలేజీకి వస్తా కదా
ఆ
అన్నీ ఒకటి పెడుతుంది నేను రివర్స్ పెట్టినా ఒక నాలుగు ఐదు మళ్ళీ ఫోన్ చేసింది నే
వెడ్నెస్డే పోతావా
ఆ అవును రా వెడ్నెస్డే మార్నింగే ఇంకా రేపు మొన్నాడు వస్తా
ఓ నేను వెనస్డే నైటు
ఉ
ట్యూస్డే వస్తాన్నవా వెడ్నెస్డే వస్తా మా అక్క మరి వెడ్నెస్డే పోదాం అంటుంది అందుకని
ఏం కాలు నొప్పిస్సాన్నాయ్ నిన్న ఈరోజు తిరిగి బయట
అయ్యో ఎక్కడికి పోయినారు నిన్న
నిన్న షావ్కార్ నగర్ అంట బ్యాడ్ రైన్ పుర యలహంక దాటిపోవాలి అంటే మాల ఆఫ్ ఏషియా కొడికేహెల్లి గేటా ఏదో మాల్ ఆఫ్ ఏషియా దాటి పోలరా ఒక టూ స్టార్
ఓ
అక్కడ విశాల్ మార్ట్ మెగా మార్ట్ ఉందా అక్కడ బాగున్నాయని చెప్పింటే ఎవరొ ఆడికి పోయినాం పర్లేదు ఏమో నా సైజు లేవు డు ఆ పిల్లకి నేను వేర్ షాప్ టెన్స్ లో తీసుకున్న
ఊహూ ఏం తీసుకున్నావ్
ఏదో రెండు డ్రస్సులు అవి ఒకటేమో సెవెంటీన్ హండ్రెడ్ అంట నాకు ఇంకా తక్కువలో మంచిగా లేవురా ఇంక అందుకే ఏదో తీసుకున్నాను
అదే ఎట్లాంటిది తీసుకున్నావు
నార్మల్వే నేను అవే వేసుకుంటన్నా రోజు
కుర్తా సెట్ లో
ఇగ అంతే
మ్మ్ చెల్లి ఏం చేస్తుంది మరి
మాములు చెట్లే
హ్హ్ హ్హ్ హు
హ మూడు షర్ట్లు ఏమో తీసుకుంది మీరు బాగుంది అని లే ఇంకేం రా నువ్వు తీసుకున్నావా బట్టలు
నేనేం తీసుకోలేదు రా
చూపియ్
అవును అసైన్మెంట్ రాసినావా
లేదు ఏడు తిరిగి ఎక్సైట్మెంట్ బయట
అయ్యో
నిన్నంతా నిన్న పొద్దున్ పోయినాము ఈవినింగ్ వచ్చినాము
రేపు నీ పక్కన నా పక్కన ఉండే ఇవి రాయన్ మీరు గుర్తు చేయాలి నేను ఆ చెప్పాలి కదా అని ఒక డైలాగ్ వేస్తరు నా పక్కన ఆమె ఆ ఆహా కాదు కాదు ఆ పిల్ల రాసేసింది అప్పుడే
ఇంకా నీ పక్కన ఎవరున్నారు రా కావ్య అమూల్య
ఆ ఓకే
నీకు కావ్య అనే చెప్పిన ఇందాక
ఆ ఆ నేను ఊ అన్నాను అంతే నేను ఊ అనే లోపు మళ్ళీ పేరు మార్చినవ్
మ్మ్
ఆ
అట్ట చెప్పకూడదు మళ్ళీ ఎందుకు చెప్పినవ్
ఏ
ఎందుకు చెప్పినావు మరి అంటున్నా
నేనేం చెప్పలేను ఏ పాపకి
ఆ పిల్ల కావ్య కే
నేనేం చెప్పలేదే
మరి అనింది అంటివి
అనింది కాదు ఆ పిల్ల రేపు అదే అంటది మధ్యలో నన్ను అదే అంటది రేపు రాసుకొని రాకపోతే చెప్పి ఉంటదులే కానీ కూడా ఆ పిల్లవాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బిజీ కదా
చెప్పలేము రాసింటదో అయినా రేపు పొద్దున చెప్పినా కూడా ఆ పిల్ల ఈవెనింగ్ లోపు రాస్తాధి రా
అవును లే
మ్మ్
ఒక సైడే వాణి రెండు సైడ్ రాసేకి పోదు ఒక సైడే టెన్ పేపర్స్ అలా మ్మ్ వాళ్ళే పెట్టినారు కదా గ్రూప్ లో రాస్తున్నారు ఎవరో పెట్టినారు ఎంత రాపించారు వాణీ ఆ ఎంత రాపిస్తారో టెన్ పేపర్స్
నేను ఇంకా టెన్ పేపర్స్ కాదేమో అని నేను మళ్ళీ న్ రూపీస్ బుక్ తెచ్చుకున్నాం
అవునా
హు ఏముందిరా ఐదు రూపాయలు పోతే పోనే అని మళ్ళీ ఊరికే అయినా ఎవరిది
మధు కావ్య చూసినవా ఎట్లా చూస్నావ్
ఉంది ఏంది విడు దా లేదు ఇంస్టాలోనే వేరే అకౌంట్ నుంచి వాళ్ళు దాని నుంచి ఫాలో అయితున్నారా మధు ఫాలో అయితుండ అందుకు దాంట్లో చూసా
సుబ్రమణ్య స్వామి ఇప్పుడు ఆయిపోయినారు ఘాటు సుబ్రమణ్యం
ఏమోలే ఏముంది ఇప్పుడు దాంట్లో తమిళ సైడ్ అంట నాకైతే నవ్వు వస్తుంది ఓ సైడ్ దాన్ని
అవునురా నాగెందుకో నా ఆ పిల్లని నిజంగా అందరు కర్రీ గా అయిపోయారు దాంట్లో పోటోల్లో
హు సరిపోతాది మా
ఎందుకు అవసరమా
ఆ ఏమోలే హుహూ పైకు ఏమో రయచ్చు దాన్ని చూసింటే ఎందుకు నవ్వు వచ్చింది తెలీదు హు హు హూ మీ అమ్మాయి తమిళ్ సైడ్ అంటే ఈమె బక్కగా వుంది ఆమె లావు
ఎవరు కావ్య మధు ఆ
హు ఎప్పుడు వేసుకునీ రాలే కదా మధు అది అడ్రస్సు
అది పింక్ రా ప్రతి సారీ అదే వేసుకుని వస్తుంది పింక్
పింకా హు పింకా నాకు వేరే కలర్ లా కనిపించింది అది
లేేదు రా అదే పింకు నేను అదే అనుకున్నా మళ్ళీ అదే వేసుకుపోయిందని మీక ఏ ఫుడ్ పెడతారనుకుంటా
ఆ సెవెన్ ట్వంటీ కి లే ఏముంది లేదు ఉంది చెప్ప పాతుంది టమాటో కర్రీ
బిర్యాని కాదు అన్నా
బిర్యానీ నే కింద పెట్టే బిర్యానీ ఏ నాతో ఉంది కర్రీ చెప్పొద్దు
నువ్వు అన్నం తిన్నావా బిర్యానీ తిన్నవా
తింటారా ఏందుకు తినను ఈ రోజు తినను
ఈ రోజు తినవా
ఈ రోజు చపాతి ఉంది
ఓకే ఓకే ఓకే
నా దగ్గర చపాతి ఉంది అందుకే తినను అంటున్నా
ఆహా
ఉ
బయట తిన్నావా చపాతి
మధ్య లేదు ఫ్రెండ్ తీసు కచ్చింది
ఓ బాయ్ వాని ఈ బాక్స్ నాతోనే ఉందివాని పెట్ పెట్టుకొని రావాల మండే ఏమైనా మండే ఏమైనా పెట్టుకొని రావా ల్ న రైస్ ఏమన్నా ఉంటే వద్దు రైస్ ఏమన్నా ఉంటే పెట్టుకోని రాల్ల వద్దా
బాగుంటే తీసుకోని రా తిన్నాం
ఉ సరే
లేదంటే వద్దు
ఊహు ఇంకేమి
ఊ చెప్పాలి ఇంక ఏముంది బ్బా ఏమంటుంది మీ అమూల్య
ఏ అవును వాని నీకి ఒక స్టోరీ చెప్పేదే మర్చిపోయిన వాని పెద్ద స్టోరీ అది మన క్లాస్ లో జరిగిన స్టోరీ అది ఉండు ఈ కాల్ అయిపోయినాక నెక్ట్ కాళ్ళది చెప్తది కదా బాగా మంచిగా
ఆ సరే ఆ వాళ్ళ ఇద్దరు అన్నా యారు ఆడ వెనుకల సీ ఆర్ ఏమో నాగా యి త్తే
ఆశ్రమే కాదు వాని తెలీదు
సిఆర్ సిఆర్ పోతుందండగా వాడితో
ఆ పోతుంది
ఈనగ లాస్ట్ లో సారన్ అన్ని అయిపోయినాయి అది ఎక్కడ పోయినారంట నేనా వాళ్ళు అన్నారంట నే
ఎవరన్నారు
అంటే ఎక్కడో పోతున్నారు బైక్ లో అంతా తిరుగుతున్నారు అని
అవునా అంత అయిపోనాయిలే
ఊ
అందరు క్లాసు లో అదే చెప్తున్నారు
ఇప్పుడు ఎవరు మంచిగున్నారు అమ్మా
ఎవ్వరు ఏం చెప్పలేదా ఆ పిల్ల బెస్ట్ ఫ్రెండ్ ఆ పిల్ల బెస్ట్ ఫ్రెండ్ స్వే తజనే చెప్పింది అమూల్యకి
ఆ అదే బెస్ట్ ఫ్రెండ్ ని అస్సలు నమ్మద్ద అమ్మా
ఆ పిల్లనే చెప్పింది అమూల్య నే చెప్పింది
అదే రా మన ఊరికే ఎవరికి అ నమ్మి చెప్పకూడదు అసలు ఏమైనా ఏమైనా గాని
ఆ
ఎవరు చెతున్నాను అసలు నాకు నమ్మకంమొ పోయిందినివ ర నమ్
ఎవరికి చెప్పావు అసల అమ్మ
ఆ అసలుంటే అస్సలు
ఉ ఆఖరికి ఎందుకు వీళ్ళకి కూడా చెప్పొద్దు ఫౌజ్ వీళ్ళకి మాధకు కూడా అసలు చెప్పొద్దమ్ దల్లి దండం
బో చేయలేక కదా చొప్పడమే మానేసా అసలు
హ వద్దులే ఆ పిల్ల ఫౌజీ చెప్తే ఫౌజీ పోయి ఆత్మలగాడికి చెప్తది
అవును వానీ బాయ్ బయ్
ఉ సరే బైరా
బాయ్
అ